హలో హలో హలో
హలో హలో అ హలో
హలో
హలో
హలో హలో
హ్మ్ చెప్పండి
హలో అండి వినపడుతుంద
ఇనిపిస్తాంది చెప్పు
ఆ ఈ రోజు క్లైమేట్ ఏమి ఇంత హాట్గా ఉంది
ఎందుకంటారు
ఏమో బా మీరేమన్నా చిరాకు పడుతున్నారా
అవును పడతాన్నామ్ రోజు ఒకరు మమ్మల్ని వేపుకు తింటా అన్నారు ఇక్కడ
అవునా మరి పోలీస్ కంప్లైంట్ అయిన ఇపో ఇపోయిండ్రే
వాళ్ళని పోలీసులు కూడా ఏం చేయలేరండి వాళ్ళకి ఈ జస్ట్ ఊర్కే పిచ్చి కుక్కల్ని తో కరిపిచ్చాలా
అయా పిచ్చి కుక్కల్తో ఎందుకు కరిపిస్తారండి మీరు ఏమన్నా అంటే మీ తల్లిదండ్రుల్కో మీ రిలేటివ్స్
ఆ ఈసారి అదే చేద్దాం అనుకుంటానండి ఎలాగూ వాళ్ళ తల్లి తండ్రుల్ నెంబర్ నా దగ్గర ఉంది
ఆ
సో ఒకే సారి వాళ్ళకి చెప్తే వాళ్ళే కంట్రోల్ చేస్తారు అని అనిపిస్తాంది అనమాట రోజు ఉంటే అంత నేను ఆ అదేమంటారు ఓపిక అయిపోయింది ఇమ్మ
అవునవును అది కూడా కరెక్టే ఈసారి ఏమన్నా చిరాకు తెప్పేస్తే అట్లే ఫోన్ చేసి చెప్పండి
ఉమ్ అప్పుడు అప్పుడు కుదురుకుంటారు మనుషులు అసలు
ఆ అది కూడా కరెక్టే కదా మరి అప్పుడు బుద్ధి వస్తది ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి గాని
ఉమ్ నైస్కవరీ
మ్ హు అది కాదు
మ్ ఏం పని చెత్తన్నారు మీరు అట్లే ఇప్పుడు ఇదంత బోకులు సౌండ్ వత్తంది బోకులు కడుగుతన్నారా
బోకులు కాదు ఆ విండో తీస్ తెరుస్తున్నా ప్రెష్ గాలి కోసం
అయ్యో అయ్యో
అవును నువ్ ఫ్రెష్ కాలు కావాలలో మాకి ఏం చెప్తాం ఇంత ఉడుకు పెడతా ఉంటది మాకి
ఉ హు ఫ్యాన్లు ఏసీలు అందుకోసమే కనిపెట్టినారండి మీరు మీకు అవి వాడడం తెలుసా
ఫ్యాన్ వాడటం తెలుసు ఫ్యాన్ ఉంది కూడా కానీ హిటు గాలి తగులుతది
ఆహా
చల్లగాలి దొరలేదు
ఉ
అందుకనే ఇగ విండోస్
అయితే పోయి చన్నీల స్నానం చేయండి
ఆ అందుకని స్నానం చేసి వచ్చిన ఇప్పుడే
ఆహా
ఉ కొంచెం చల్లగా ఉంది
మీరు ఇట్లా అంటే మొలకలు గింజలు అవన్నీ తింటారా హెల్ది ఫుడ్
ఓహా లేదు నేను ముందు ఒకసారి హాలిడేస్ లో ఏమో సమ్మర్ హాలిడేస్ ల మా అక్క కా అట్లా తినేది అలవాటు ఉంటే నాకు నేను కూడా తింటాంట అనమాట ఇంట్లో ఉన్నప్పుడు
ఆహా
వన్ వీక్ తింటా మళ్ళీ అంతే మళ్ళ తినలేదు
ఉ
ఆట్ల
ఆ
మీరు తింటారా
ఉ తింటానండి
ఉహు
ఇగ చూసినప్పుడు ఇప్పుడే గుర్తు వచ్చింద అనమాట మీరు కూడా తింటారా మీకు కూడా అట్లా అలవాట్లు ఉన్నాయని
నాకు అలా అలవాటు లేదు తినమంట తింటాను కానీ అవి మొలకలు కట్టుకొని తినాల అంటేనే కొంచెం బరువు
నేను మామూలుగా అయితే అవి పెసర్లు ఉంటాయి కదా
ఉ
అవి ఎంత మార్నింగ్ నానబట్టి ఈవినింగ్ వచ్చి ఉడక పెట్టుకొని ఉప్పువేసుకొని తింటానండి
ఆహా
పని నిను ఏమైనాంటే ఆ మాఫ ఫ్రెండ్ నా కోసం బిర్యానీ ఆర్డర్ పెట్టినార అనమాట
ఏ ఏ యాప్ లో పెట్టినారు ఆర్డరు
జోమాటోలో అండి
జొమ్యాటో అంద మీకల
ఆ జొమాటో మాత్రమే ఉంది స్విగ్గీ లేదు
స్విగ్గి లేదు అవునా మరి దాంట్లో ఆర్డర్ పెట్టినారా
అవును దాంట్లో పెట్టినారు ఇంకా అట్లయి మర్చిపోయిన అన్నమాట ఉడకు పెట్టుకోవడం
ఉన్లే
నందుకు దాంట్లో వాటర్ వంపేసి దాంట్లో నట్లేమ్ మూతబట్టి పెట్టేసి ఉంటే మొలకలు వచ్చినయి ఇప్పుడు
నూనెలే
ఉ ఇంకా అవి చూసి గుర్తొచ్చింది అన్నమాట
ఉహ ఈసారి ఇంటి దేవుడు మల్ల మా అక్క నాన్ వెజ్ తింటది అప్పుడు తినేది అంతే
ఉ
అంతకుమించి మళ్లీ నేనే అంతకు నేనే నానబెట్టుకొని మొలకలు చేసుకొని తినాలంటే నాకు బురు బురువు ఛానల్
ఉహ మీరంతా బిజీ ఉంటారు
బిజీ ఏం లేదు సెల్ చూసుకుంటా రీల్స్ చూసుకుంటా ఉంటా బోరు అంతే చేసుకునే కావాలి
అంటే మీకు మీరు టైం ఇచ్చుకోవాలే కదా
టైం నాకు నేను ఇను ఉ నేను వేరే వాళ్ళకి ఇస్తా
ఉహ
ఓ ఒ ప్రేయసి ఉందన్నమాట
ఓ
ఉ నా ప్రయసికిస్తాను నేను
ఉ వాళ్ల గురించి మాకెందుకులే కానీ
ఉ
ఉ మీరు మీ గురించి చెప్పండి
మా గురి నా గురించి ఏముంటది ఏమి ఉండదు నా గురించి ఎవరికైనా చెప్పు తే వాళ్లు లేజీగా తయారవుతారు
ఉహ మరి మీరు ఈ లేజీనెస్ పోగొట్టుకునేకు ఏమైనా ప్రయత్నాలు గాని అట్లాంటివి చేస్తున్నారా
నేను చేయదలుచుకోలేదు
ఎందుకు
ఇప్పుడు కొంచెం ఆత్రరంగ ఆ ఎక్కువ ఫాస్ట్ గా ఉన్నాం అనుకో హార్ట్ ఎటాక్ తప్ప ఏం రావు
ఉం స్లోగా ఉంటే హార్ట్ ఎటాక్ రాదని చెప్పిన
అంతే కదా అసలు టెన్షన్ ఉండదు కదా
ఉహ
టెన్షన్ బడను ఫస్ట టెన్షన్ మీద పన్నామనుకో బిపి పెరుగుతుంది బిపి పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది
ఉహ అంటే మీరు ఏ విషయం కి కూడా టెన్షన్ పడరు అంటున్నారు
పడుతాంట అప్పుడు ఏదో డేర్ కేసెస్ ఒక సిక్స్ మంత్స్ కోసారి ఇయర్ ఒకసారి టూ ఇయర్స్ కి ఒకసారి అట్లా
ఉండని
నువ్వు ఎప్పుడన్నా కథ చేరి విన్నావా
కదిరి తేరుక ఎప్పుడో చిన్నప్పుడు బోయినామన్
మీ షార్ బిల్ చ బోతలే
ఊహు మీ ఊరు కద్ చీ మీ ఊరు అక్కడేనా
ఆ కదిరి పక్కనే పల్లె
ఉమ్ ఏమట్లా అది అంత ఫేమస్ అ తేరా
ఉమ్ బా జరుప్తారు చానా మంద్ ఒస్తారు లక్షల్లో ఒస్తారు జనాలు
అన్ నేనొకటి విన్నా అక్కడ ఏంతోం మిరియాలో ధనియాలో ఏంటివో
ఊమ్ అవును
అ తె తేరు మీంద పడి చల్లుతారు అవి తీసుకుంటే మంచిది అనేమో అన్నారు
ఆ ఆ అ తీసుకుంటే మంచిదె ఎర్లి చల్లదారుగనే ఇంకోటి మా కాలేజ్ లో ట్రైనింగ్ జరుపుతున్నారు కగనీ ప్లేస్మెంట్లు అ కోసం
ఊమ్ అవును చెప్పన్నారు గదా
అవునవును దాంట్లో నేను సైబర్ సెక్ బా నడుస్తంది బా ఎప్తున్నారు ట్రైనర్లు అది వేరే కంపెనీ వాళ్ ఒచ్చిన్నారులే
ఇంకే మరయితే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీనా
వాళ్ళలో ఏముంటుంది మనలో ఉంటుంద్య మనం బాగా ఇంటర్వ్యూలు బొ మంచి పర్ఫామ్ చేస్తే తీసుకుంటారు లేదంటే తీసుకోరు
మరి మీర్ ఎందుక్ ట్రైనింగ్ జాయిన్ అయినారు
ట్రైనింగ్ చేసుకు తీసుకునేకి వాళ్ళతో శిక్షణ పొందేకి
వాళ్ళ వల్ ఏం ఉండనప్పుడు మీలో ఉన్నప్పుడు మీరే అది నేర్చుకోవచ్చు కదా మళ్ళీ వాళ్ ఎందుకు
ఒ వాళ్ ఇంకా ఏమన్ ఏమన్నా ఇప్పుడు మనమే వ్ అ ఇంటర్వ్యూలో గానీ కొంచెం నాలెడ్జ్ ఉ ఆడ ప్రజెంట్ చేయ్యాలి కదా
ఉహు
ఎట్లా మాట్లాడాల ఎట్లుంటాయి జాబ్స్ ఏ ఒ ఏమేమింటాయి ఏం రో ఎట్ సైడ్ పోవాల ఎత్ ఆ ఏ ఫీల్డ్ ఏ డోమాండ్ తీసుకోవాల ఏడోమైన్ తీసుకుంటె ఆ ఇంగా మాకి సైబ సి కీటీలో ఆ ఎత్ ఫల్ హ్యాంగ్ గురించ్ చెప్తారు
న హ
అహా అట్లా
మ్ మీక్ సైకాలజీ గురించి ఏమైనా తెలుసా అండి
సైకాలజీనా మెంటల్ సైకాలజీనా తెల్సు
ఊమ్ కొంచెం అట్లా అంటేదే లేండి
తెల్స్ తెలుసు
అంటే ఇప్పుడు మనుషులుంటారు కదా కొంతమంది ఎట్లా ఉంటారంటే ఫస్ట్ లో చాలా మంచిగా నటిస్తా ఉంటారన్మాట
అవ్నా ఆ
మళ్ళీ ఎందుకు మారిపోతారో తెలేదు మధ్యలో మారిపోతంటారన్మాట
అవునులే
అలాంటి వాళ్ ఎందుకట్లయితారంటారు
ఏమో సిచ్యువేషన్స్ ఏమో వేరేగ్ ఉండి ఉంటాయి పరిస్థితులు కొంచెం
అ
ఆ అప్పుడుకంటే ఇప్పుడు మరింటాయి ఏమో లేదంటే మనుషులు మారిపోయింటారు అట్లా ఎవరన్నా లేదంటే ఎవరన్నా మార్చేసింటారు
అంటే ఎట్లా మార్చిండచ్చు
ఏమన్నా ఇప్పుడు ఎవరితోయిన కొత్త పరిచయాలు అయి అలా మార్చిసిండచు వాళ్ళు
అది అదే పక్కా అదే ఉంటుందండి
ఆ ఇది కూడా అయిండచ్చులే ఈ మధ్య కాలంలో అట్లా జరుగుతనయి చనా
అవునవును దీని గురించి మనం ఇంకా చాలా మాట్లాడదాం అండి మళ్ళీ ఎప్పుడైనా ఇంకొకసారి బాగా వీలు చూసు కొని ఫోన్ చేస్తా నేను
అవునా ఓకేండి మాట్లాడదాం దాంట్లో ఏముంది
ఉమ్మ్ సరే అండి
కొంచెపు మాట్లాడండి ఇంగ
ఉమ్మ్
మనం ఫస్ట్లో కమ్యూనికేషన్ కొంచెం డిస్టర్బ్ అయింది కదా ఆ
హుమ్మ్
అది కాదు అది కాదు నీకేమన్నా సైబర్ సెక్యూరిటీ గురించి జాబులు ఏమన్నా ర అట్లా వేగం వేకెన్సీస్ ఉన్నాయా తెలిసిందా నీకు
ఇప్పుడు వరకు ఏం తెలీయదండి ఒకవేళ తెలిస్తే రెఫర్ చేస్తాను
రెఫర్ చేస్తారా
ఉమ్మ్
తప్పకుండా చేయండి నెంబర్ కావాలంటే ఇస్తాను మళ్ళా
ఉమ్ ఉమ్ చేస్తా అండి తప్పకుండా చేస్తా
ఉమ్మ్ జాబ్ నాకు చాల ఇంపార్టెంట్ కొంచెం మనీ ప్రాబ్లమ్ ఉ
ఓకే ఓకే సరే అండి మరి
ఉమ్మ్ సరేనండి థ్యాంక్ థ్యాంక్ యూ